హలో నమస్కారం
కారం అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నా
ఓకే నా వాయిస్ వినిపిస్తూ త ఉందా
ఆ వినిస్తుంద అండి
కే నేను కూడా ఊరుకనే ఉన్నానండి భోం చేసాను ఇప్పుడే మీరు భోం చ చేసారా మ్మ్
ఏమండి మీ విలువైన సమయం మా కోసం కొద్దిసేపు కేటాయించ గలుగుతారా
ఆ సరే
మీ దీనజ్ హలో వాయిస్ బ్రేక్ అయ్యితంది
దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు అంటున్నా
దినచర్య గురిం చీ అంటే డైలీ రొటీన్స్ గురించి మాట్లాడాలని అనుకుంటా ఉన్నాం
ఓకే ఓకే అండి
అ మీరేమి చెప్పగలుగుతారు మీ డైరీ రెటీన్ గురించి
డైలీ రొటీన్ అంటే ఇంకా, మార్నింగ్ సిక్స్ టు సిక్స్ సిక్స్ థర్టీ మధ్య అలా లేస్తానండి డైలీ లేేచిన తర్వాత ఇంకా మే బి ఫ్రెష్ అయి మన పనులు చేసుకున్న తర్వాత స టైమ్స్ మాకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ క్లాస్ ఉంటందండి ఉంటే దానికి వెళ్తాము ఏదా ఒక ఇంటి దగ్గర ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఏదైనా గేమ్ ఆడడానికి వెళ్ళిపోతామండి వీలైతే క్రికెట్ ఆడతాం లేదా మ్ షటిల్ ఆడతాం ఆ
ఓకే
కొంచెం బాడీ ఫిట్నెస్ కోసం అలా ఉంటాం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం తర్వాత ఇంకా మనం అ చూసుకుంటాం బాగునవండి ఆ మీరేం చేస్తుంటారు మార్నింగ్ లేసిన్ తర్వాత
హ్మ్ నేను ఆర్లీ మార్నింగ్ ఏ సెవెన్కి లేస్తాను సెవెన్కి లేసినీచి ఈ ప్చ్ ఆ లైక్ ఇంకా ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేస్తా లేకపోతే జస్ట్ ఫ్రెష్ప్ అయ్యి అమ్మ చేసిన ఫుడ్ తిని మరీ నెక్స్ట్ ఏమైన్నా నాకు వర్క్ ఉంటే వర్క్ కంప్లీట్ చేసుకుంటా నెక్స్ట్ ఇంక టీవీ చూసీ జస్ట్ పడుకోవడం ఇంకా అంతే అలాగా అంతే అండిీ కే ఆమ్ ఉమ్ అంటే
ఈ సండే మీరేమ్ మూవీస్ చూస్తుంటారో న్యూస్చూంటార టీవీలో
అంటే ఈ సండే నేను మూవీకి కెళ్ళలేదండి నేను మా మా అంటే నేను ఫెస్టివల్ మా ఊర్లో ఫెస్టివల్ జరిగిందన్నమాట దానికి వెళ్ళామండి బాగా అమ్ అమ్మవారు ఫెస్టివల్ సోబాగా ఎంజయ్ చేశాను అక్కడ బాగా ఎంజాయ్ చేసీ బాగా వచ్చాను
హ్మ్ హ్మ్ మీరు ఎర్లీ మార్లింగ్ ఎక్స
మీరు ఉగాది అంటే చెయాలండి కానీ చేయడం లేదు లేజీనెస్ వల్ల అలా చే మీరు చేస్తా ఉంటారా
ఆ అదేఅండి సప్రేట్ ఎక్ససైజెస్ ఏం లేదు ఏమన్నా గేమ్స్ ఆడుతూ ఉంటాను హమ్ -
ఇంకా అండి ఇంకా ఏమి అంటే ఓకే మొన్న లాస్ట్ వీక్ ఉగాది కంప్లీట్ అయిపోయింది కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది
అండి ఇక్కడ హాల్డేస్ సరో మాకి ఇన్స్టట్ లో ఇంటికి ఎలేమ్ ఇంకా మార్నింగ్ లేచి మనం హామ్ ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా దేవునికి పూజ చేసి ఉగాది పచ్చడి తయారీ తెల్సి దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత మనం ప్రసాదం తీసుకొని అంతలో అమ్మ పిండి వంటలు తయారు చేశారు అవి తిని ఇంకా అలా ఉన్నామండి ఊరికి మాటలు చెప్పుకుంటూ
కొత్త బట్టలు తెచ్చుకోవలే
ఆ లేదండి
ఓకే
హ మీరన్నీ మీరు ఎలా సెలబ్రేట్ చేసు ఉన్నారు
అంటే మాకు మాకు ఫెస్టివల్ లేదండి
మ్మ్
అందుకనే సో మేము కూడా జస్ట్ సింపుల్ సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంట్లో జస్ట్ నార్మల్గా ఏం చేయకోకుండా జస్ట్ ఓలిగా చిత్రాన్నం రసం పప్పు ఇలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని నార్మల్గా తినేసాం
ఓకే ఓకే అండి
ఇంకా అండి ఒ మీకి ఇంకాండి ఇ కా ఏమన్న కొషన్స్ అడగాలనుకున్ టున్నారా
అస్టే అండి మీరే అడగాలి ఇంకా ఏమైనా అన్ టే మీరు ఈవినింగ్ టైమ్స్ ఇలా వాక్ ఇంగ అలా ఎళ్తుంటారా
ఆ అవునండి ఎళ్తా ఉన్న ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంది గ్రౌండ్ కెళ్తా ఉంటాన్ తం ఒక హాఫ్ నవర్ వన్ అవర్ వరకు అలాగ రిలాక్సేషన్ కోసం వెళ్తూ ఉంటూ ఉంటాంకే ఉగాది రోజు మీరు టెంపుల్స్ ఏమన్నా విజిట్ చేశారా అండి
లేదండి ఎక్కడికి ఎళ్ళా మ్మ్ జరగలేదా
జనకంటే ఈ తెలుగునామ సంవత్సరం కదా తెరుగునామ సంవత్సరం కదా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా మీరు దేవుడి దగ్గర నుంచి వెళ్ళకపోతే
కుదరలేదండి ఉందాం అనుకుందాం బట్ట టైం అ
ఓకే ఈ బిజీ షెడ్యూల్ యి అడ్జస్ట్ కాలేదంటారా
అవునవును మార్నింగ్ ఇంట్లో పూజ చేసాం ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం ఇంకా వేరే పని పడి ఎక్కడ వెళ్దం
ఏం ఫుడ్ తిన్నారండి మీరు ఇప్పు ప్రజెంట్
ఏదంటే పప్పు రసం అన్నమండి
ఓకే అంటే మీరు బయట ఫుడ్ అలో చేయరా ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ హాస్టల్ ఫుడ్స్
బయట ఫుడ్ అంటే అట్లా తక్కువ అండి ఒకప్పుడు బాగా తినే వాన్ని బట్ ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ అవ్వడం వల్ల కొంచెం తగ్గించాను
బ్యాక్ బా తినేవారు అన్మాట అట్లైయితే
అవునండి అప్పుడు బాగా తినేవన్నీ బయట ఎగ్ రైస్ గోపి రైస్ ఆంటీ తిని కొంచం ఫ్యాట్
ఉ ఓకే ఇప్పుడు అంతా హెల్తీ డైట్ షిఫ్ట్ అయిపోయారా
పూర్తిగా హెల్త్ అని చెప్పలేమండి ఇక్కడ ఉన్న టైంకి ఇక్కడ అలా కుదరదు బట్ కొంచెం ఎక్కువ ఆయిలీ ఫుడ్ అలాంటివి బయట చేసినవి అవాయిడ్ చేస్తున్నాము
ఒకే అంటే ఇగ మీరు డైట్ మెయింటైన్ అంటే మార్ని లేయగానీ డ్రై ఫ్రూట్స్ అలాగా ప్రష్ తింటా ఉన్నారా
అట్ల ఏం లేదండి
అంటే మెమోరీ ఇంక్రీజ్ కావడానికి ఆ గట్ హెల్త్ రావడానికి అలాగా అని అంటున్నా ఎగ్జాంపుల్గా
అట్లా లేదండి అంత అట్లా డ్రై ఫ్రూట్స్ తినే అంత బడ్జెట్ కూడా లేదు ఏదో ఏమన్నా వీలయితే ఎగ్స్ తింటూ ఉంటామ్ మార్నింగ్
అంటే బడ్జెట్కి సంబంధించి ఏం కాదు
గుడ్స్ ఫర్ హెల్త్ అయినా అందరు అన్నీ తిన్లేరు గద అండి
అది కూడా కరెక్టే కానీ అడుగుతా ఉన్నా అంటే ఆ మీరు అంటున్నారు కదా గుడ్ హెల్త్
లేదు లేదండి ఉన్న వాటిలో ఏదో అడ్జస్ట్ అయ్యి అంటే పూరి అలా ఆయిల్ ఫుడ్ తినకుండా ఇడ్లీ అలాంటివి తినడం జరుగుతుంది.
పూరి పూరి కన్నా ఇడ్లీ చానా డేంజర్ అంటారు కదా మీరేమంట
ఏమో అండి నాకైతే నేను ఎప్పుడూ వినలే నేను ఎప్పుడే ఫస్ట్ టైమ్ వింటున్నా
అవును
ఆహ
పేషంట్ ఫుడ్డు ఎక్
పేషెంట్ ఫుడ్ అని కానీ లైట్ గా ఉంటది త్వరగా అరిగిపోతదని అలా అనుకోని ఉంటారు మేబి బట్ నాకేం పర్లేదండి సరిపోద్ది అంటే ఆ ఆయిల్ ఫుడ్ తిని ఉండడం కంటే ఏదో అది తినడం బెటర్ అనిపిస్తుంది
ఓకే అంటే ఇప్పుడు కూడా మీరు ప్రెజెంట్ వాకింగ్ చేస్త చేస్తానే ఉన్నట్టున్నారు బయట డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తా నే ఉన్నాయి నా ఇస్
ఏం లేదండి రూ పైన మేడ మీద వాక్ చేస్తున్నా ఇంకా రోడ్డు పక్కన ఉండడం వల్ల ఇంకా వస్తు వస్తున్నట్టుంది
నేను అంటే మీరు హెల్త్ డైట్ అం హెల్తీ డైట్ అంటున్నారు కదా సో నేను అలా అంటున్నాను అంతే
తిన్న తర్వాత డైలీ వాక్ చేస్త నైట్ పూట
ఓకే అంటే మాకు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తారండి నేను కూడా ఫాలో కావాలనుకుంటా ఉన్నాను
అంతే అండి సజెషన్స్ ఏమి లేవు తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా ఒక ట్వంటీ మినిట్స్ అన్నా అలా వాక్ చేస్తే బెటర్
ఓకే అంటే తిన్నదంతా అరిగిపోతుంది అన్నమాట
తిన్నదంతా అరగదండి కొంచ కొంచెం అట్లా ఫ్లోటింగ్ అవ అవ్వకుండా ఉంటది నైట్ పూట తక్కువ తినడం మంచిది లే అంతా అర్లీ గా వీలైతే అంత ఎర్లీగా తినడం మంచిది అన్నమాట నైట్ పూట కొంతమంది ఉంటారు టెన్ కి ఈ లెవెన్ కి అట్లా ఆర్డర్ చేసుకని తింటూ ఉంటారు ఉంటారు అది చాలా మంచిది కాదండి మనకి అంత లేట్ గా తినడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు డిస్టర్బన్స్ కాలు తుంది స్లీప్ సారి లేక
ఓకే
స్లీప్ సరిగ్గా లేకుంటే మార్నింగ్ అంతా డల్ గా ఉంటం. మొత్తం మన సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతది.
ఓకే అండి
హ్
అలాగైతే మీరు కూడా హెల్తీ డైట్ ఫాలో అవుత ఉన్నారు. ఇవన్నీ మీరు చెప్తున్నారంటే మీరు కూడా చానా స్ట్రిక్ట్గా
ఇ త్తెం లేదండి ఒకర గంగా ఉంటాం. ఆన్నమాట
ఓకే
హ్
ధన్యవాదములండి మీర్ మీ గురించి విలువైన సమయం మాకు మీ సమయం మాకు కేటాయించినందుకు మీ దగ్గర నుంచి మంచి విషయాలు తెలుసుకున్నాం.
ఓకే ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి